హలో
హలో
హలో వాయిస్ వినిపించలేదా! హలో
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుంది కొంచెం డిస్టబెన్స్ గా ఉంది
హలో హ్మ్
ఏన్నా ఏం చేస్తన్నావ్
ఏంలే ఈ ఖాళీగానే ఉన్న
హ్మ్ హు.. ఎంటి ఇషేశలు మేము అంతేనా ఇప్పుడే ఇంకా తిన్నాము
హ్మ్
ఇంకా పడుకున్ పడుకున్నాది మాది లెవన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఓకే సెల్ ఒత్తుకుంటా అంటం టైం పాస్ మీ మీరంటే ఎంప్లాయీస్ కదా
ఎంప్లాయి
నెల అయితేనే నెల కూడా ఇప్పుడు పదై మొన్నే ఏమంటది మొన్న ఫ్రైడే పడింది శ్యాలరీ ఈరోజు లేదు
హలో
హలో హలో
వినిపించలేదన్న
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
మొన్న ఫ్రైడే పడింటే శ్యాలరీ ఈరోజు కంప్లీట్ ఐపోయింది
మీరు సేవింగ్స్ లేకపోతే ఇన్వెస్ట్ చేస్తా అంటారు డబ్బులు
అదే దానివల్లే తగ్గించుకోవాల జూన్ వర జూన్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని చూస్తా
ఏమట్లా
అప్పటికి ఒక అయిపోతది ఇక టెన్ కె తగ్గిపోతాది
హ్మ్ హు ఏ చీట్టిలు కడతన్నారా
ఆ చిట్టి ఒక్కటె క్లోజ్ ఐంది
ఫై లక్స్ కడతా
ఆహ టూ లక్స్ అవుతే
హ్మ్ ఎక్కడన్నా అనంతపురేనా
హ
అనంతపూర్ లోన
కాదు మా ఊర్లో మా ఊర్లో ఒకటి హైదరాబాద్ లో ఒకటి
హైదరాబాద్
ఉ
అంతా నమ్మకస్తులు ఉన్నారా
మా మామ ఏ సైడ్ ఉన్నాడో అక్కడనే
కిదువా
ఆడు ఎక్కువ తినలేడు మేడమ్ సారోల్ల దగ్గర మా పనులు నేను ఏస్తంటే మేము
మీ ఊర్లో కూడా సిటీ నడుపుతారా
మా ఊర్ పక్కన కుండా కుమార్ లంక అది
ఉహు హు
ఉ
వాల్ చీటీ నెయస్ మనం మనకంటే సిటీ తీసుకో అన్ నడుపుతా అంటారే వాళ్ళు బాగా డెవలప్ అయినారు
అయితే అది ఎందుకంటే వాళ్ళు పోయి ఏదో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వాళ్ళు కోండి చెన్నై వాళ్ళు అయితే రియల్ ఎస్టేట్ లో పెడుతుంటార
ఉ
అది ఎక్కువ ప్రాఫిట్ వస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ యూజ్ చేసేదంతా ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తాను
ఉ
వాడు ఇప్పుడే చేస్తాడాటా ఇప్పుడు చేస్తేనే ఎప్పుడన్నా కానీ రిజల్ట్ వచ్చేది రిస్క్లా కుండా రిజల్ట్ రావాలంటే కష్టం చేయాలి
ఏ అద్ది కానీ అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం అన్న ఉంటే రిస్క్ చేసేకి అంటే ఇది పోయినా ఇంకో కొంచెం ఉంటుంది లే ఆశ ఉంటుంది అసలు ఏమి లేకుండా ఇన్వెస్ట్ చేయాలి అంటే భయమే ఉంటుంది ఎవరికైనా అవును మీకు పొలం ఉందా అన్న మీ ఊర్లో
ఉంది ఉంది
ఎవరు అంటే మెచ్చుకో చేస్తా అన్నారు అదన్న వ్యవసాయము
లేదు లేదు
మల్లి ఊరికే వదిలేసార
వదిలేస్తున్నా మాములు ఇప్పుడు అప్పుడు లాస్ట్ టైమ్ వచ్చి ఇది పేరుసాన్ అయ్యింది పక్షానికి హై రా అంతే ఇగ మళ్ళీ షిప్ తోసేసు కోవడం
బోర్ ఉందా మీకే
లేదు లేదు నేను అంతా రిస్క్ పెట్టుకోను
ఉహు అన్నయ్య
చేస్ తలనొప్పి కదా పల్లకు అమ్మకులాంటి పోయినా కూడ అది ఉన్నా అ ఎందుకు ఊరికే రిస్క్ ఆడ పెట్టి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ బయట వేరే దాన్ని పెట్ లే డబల్ వస్తది టైం వెస్ట్
ఉ
అలీ పాప యాన్ ఇగ అందరికి పెట్టుకుంటారు
అవును ఇవేంటో రైతు భరోస పడతాయా అన్న మీకి
పడుతది పడుతది
ఇది ఇంకా ఏదో చేన్లల లెక్క అయిందే తరు పంటకి ఇస్తారు పంటను ఇష్టం లేక్కారు
పంట పెడుతున్నాం ఇయ్యాల ఆ అన్ని పెడుతున్నాం
ఒకసారి ఎంత కందికో చెనిగికాయికొనా ఎకరాకు అరవై వేలు కూడా పడింది
అ అప్పుడు
జగన్ ఉన్నప్పుడు జగన్ జగన్ ఉన్నప్పుడు ఊ మ్
అప్పుడేదో సీజన్ వర్షమో ఏదో వచ్చిండా
వరదోలోచిండా
అవును
ఇంకెన్నా
చెప్పాలి మే
ఏమున్నాయి మీరంటే అన్ని మ చంజే చేసినాం అసలు చదివిన దానికి దీనికి తేడా లేకుండా జాబ్ చేస్తాను
నాకు ఇప్పుడు ఇంకా మా ఊర్లో ఎయిటీ పర్సెంట్ నేను జాబ్ చేస్తానని తెలిసి చదుతానని అనుకుంటున్నారు టూ ఇయర్స్ నుంచి
ఒకటే సారిగా తెలిస్తే ఎంగ ఎంగ బాగా ఎగ్జైట్మెంట్ గా ఉంటుంది
మ్ అట్లనే ఉంటే మేలు లే మే సామి ఇట్లే ఉంటే మేలు
మ్
ఆ మా రిలేటివ్స్ గుడ తెల్సల్ల
చేస్తానవనా జాబు
జాబ్ చేస్తున్నారని అనుకుంటారు వాళ్ళు
చదువుతానే ఉండాడు అనా
చదువుతానే ఉంటాంటానలే అని నా సదువు అయిపోయి ఓ కాలంలో అ
మన మన వా మన బ్యాచ్ వాళ్ళకి
వచ్చినారు తాపిచ్చిన అంత పార్టీలు అని చెప్పిరు ఆ నైళ్లకి ఎంత ఇచ్చినా ఇంకా ఇయ్య లేదు ఇడు అంటారు
ఉమ్ హు ఈ ప్రసాద్ ఆ ప్రసాద్ ఏమయిపోయినాడు నా
ఆ వాడు ఉన్నాడు బెంగళూరులో చేస్తాన్నాడు పాపం అదింగా మొదటి కట్
మ్ ఇంకా ఎవరెవరో ఉన్నారు కార్తిక్
దిక్ ఆ
కార్తిక్
వాడు అస్సలు మనము ఆరోజు ఆ విజ్ఞాం దాటినప్పుడు నుంచి మనకు నేను ఒకతూరి కూడా చూసిండ్ల వాన్ని
ఆహా
మ్ వీళ్ళు అమ్మాయిలు ఎవరు టచ్ లో లేరా నీకు
లేరున ఎవ్వరు లేరు ఈ వెన్నెలా వాని లేరు లేరు ఉమెరా వాల లేరు
ఆ పాప ఎవరో ఒక అబ్బాయిని పెళ్లి చూసుకొంది కదా అంట కదా హ్యాండిక్యాప్ దివ్య
ఏదో ఈ అమ్మాయి అయ్యుంటుంది ఇంటర్ అయింది ఆయిషా నా ఏం పేరు
అయిషా కాదు అర్షియ
ఆ మర్చి పోయా ఏమో వాళ్ళ గురించి తెలీదు నాకుడ ఎవరు అంతగా టచ్ లేరు మే అంత మన బ్యాచ్ అంత ఇది లేదులే అంటే బాండింగ్ అంటే గ్రూప్ కైట్ చేసుకోని ఉండేది ఇట్లా
అవునా
ఇద్దరు ఇద్దరు ఫ్రెండ్స్ యే లాప్టాప్ విలువే లేదు
హ
హ్మ్మ్ మీరే ఇంకా బాయ్స్ అప్పుడప్పుడన్న కలుస్తా ఉం
అది ఎప్పుడంట అది
అవును ఇంకా కుదిస్తే నీ ఏదైనా ఫంక్షన్ జరిగితే నువ్వు పిలిస్తే అందరు వస్తారు తెలిసనోల్లందరూ
వస్తారు వస్తారు ఈ సారి పిలుస్త కచ్చితంగా పెళ్ళికే పిలుస్త అందరినీ పిలుస్త ఒకరిని కూడా మిస్ కాకుండా
ఆ అందరినీ పిలిచన్న
ఆమె హేమా కనపడతా ఉంటది మా ఊర్లో పెట్టింది అది ఏందో హాస్పిటల్
హేమా నర్సింగ్ చేసి మళ్ళా ఇది చేసిందానా
ఆ ర్ ఎంపీ డాక్టర్గా ఎవరో తీసుకొని
ఉ
మా సైడ్ పెట్టిండే పర్లు బాగానే జరిగా మళ్ళీ ఆతనించి వాళ్ళ ఊరికి వెళ్లిపోయ వాళ్ల ఊరిలో బాగ జరుగుతుంది
ఆ ఆ సైడ్ అంతా ఇది హైవే వచేసిందంట కదా గోరంట్ల సైడ్
హైవే వ భారీగా ఉంది ఇప్పుడు రోడ్డు కదిరి నుంచి గోరెంట్లకి కి ఒక హాఫ్ అన్ అవర్ లో పెట్టచ్చు అంటే హాఫ్ అన్ అవర్ కూడా తక్కువే
అంత తక్కువ
చాలా తక్కవ కదిరి నుంచి గో ఓడిసీకి పది నిమిషాల్లో పెట్టినాం మేము బండ్లో
అంటే అంత మారలేదు కద అమ్మాయి అంటే ఎక్స్టెన్షన్ పెంచినారు మిట్టపల్లి ఇక్కడ పులంగంపల్లి దగ్గర అట్లే ఉండి మొన్న నేను వచ్చినాను
లేడా ఇప్పుడు మిట్టపల్లి పులగంపల్లి ఇవన్నీ టచ్చుకావు అసలు
అవునా
ఆ నీకు బస్సులో వెంటేనే ఊర్లో దాన పిలుచుకపోయింటది అంతే
ఇట్లా ఎక్కడంటే నల్లమాన్ నుంచి పల్లెల మీద వస్తుంది కదిరి బస్సు
నల్లమాడ నుంచి అది రూట్ వేరది నీకు కింద నార్మల్ రోడ్డు పిలిచిపోయింటారు ఇంతముందు రోడ్డు దాంతో పాటు హైవే ఉంది
అదే మస్కుంకపల్లిఅట్లా
ఆ
మసూతోపల్లి అట్లా రోడ్డు వస్తుంది మ్యూట్స్డ్పోకుందా ఒక ఆ ఒక బస్సు వస్తుంది అట్లా కోడాకుమార్ల మీద
అది కష్టం మా బస్సులు గట్లు
అవును
ఇలా రోడ్ హైలైట్ ఉంది
బాగా ప్లేస్లు కూడా బాగా కాస్ట్ అయితుది
అవును
ఉ
ఆ సైడ్ ఉండే రోజులు బాగా ఇప్పుడు ఎంజాయ్ చేయొచ్చు డబ్బులు ఇంట్లో పెట్టుకొని ఒక ఎకరా అమ్మేసి బిల్డింగ్ కట్టేసుకొని బాడిలుకి తెచ్చుకోవచ్చు కదా
కానీ కొనే వాళ్ళు తక్కువయినారు
అయితారు మళ్ళీ పెరుగుతారు ఎప్పుడైనా భూమి ఉండేవాడు రాజు
అవునా
ఉమ్
సరేనా ఉండు
ఓకే ఓకే